హలో ఆ పిన్ని ఆ వినపడతాంది బాఇనపడతాంది పిన్ని నువ్వు కాని వచ్చేసినావు పిన్ని యూత్
ఆహ
నువ్ గాని టీనేజ్
గే ఎదమ్మ ఏం మాట్లాడాలలో కూడా తెలియదు దానికి దీంట్లో మంచిగా మాట్లాడాలంటున్నా ఏంటో ఆ పండగ గురించి మాట్లాడాల
ఆ అందరు అసిస్టెంట్ అయిపోయినం కదా పిన్ని
అవునే ఆక్ యా సిస్టర్స్ లేదు అందడంది హ్మ్ ఏమ్మా పండగ చేసేసినావ బాగా
అవ్వనే అవ్వనే ముగ్గులు పెట్టేది అవ్వనే
అవ్వ నే పెట్టి కలర్ లు వేసేసింది
ఆ అవ్వనే కలర్ ఎసింది అవ్వనే ముగ్లు పెట్టింది
దే
నాకెందుకు రావు పిన్ని ముగ్గులు ఇప్పుడు ఫోన్ లో చూసి వేస్తాను ఆ నాకెందుకు మత్తుగ వస్తాయి ఆమె ఉందే ప్పుడు ఇప్పుడు విన్పిస్ పెట్టలేదు గానీ నాకెస్తతే ఎన్ని ముగ్గురు వస్తాయో ఇంక అసలు చెప్పలే నన్న పైన కానీ ఆ
మా ముగ్గులు ముందు నాకేం పెద్దగా రావ్ ముగ్
ఏందో విన్డ్పలేదు అవును నాకైతే చానా వస్తాయి ఏ రకం కావలంటే అ వేస్తాను కానీ ఇసర్ట్ లేదు అంతే
అవ్నే ఆ నేర్చుకోవాల అప్పుడు బానే వస్తండా మా అవి ఉండేట్వీ కూడా మర్చిపోయినాన్
సరే మే ఇప్పుడు దారమునా వెళ్తా అంటాను కదా ఎక్కడ నచ్చింది అనుకో ముగ్గు అడ్ చుక్ చుక్కల్ ఏమో ఎంచుకొని వచ్చి ఇంటికొచ్చి బుక్లో గీసేదాన్ని అంత ఇంట్రెస్ట్ నాకు దారిలో ఏదో ముగ్గ కనపడిందనుకో అది ఆ మళ్ళీ న్యూస్ న్యూస్ పేపర్ లో ఉండే వచ్చేటన్ని బుక్క ఎక్కించే దాని క్యాలెండరు వచ్చేటని బుక్ రేన్ ముడ్ నోట్స్ అట్లా ఎక్కించిన తెలుసా ఇప్పుడన్ని పోయినాయి నోట్స్లు ఎక్కడ విన్నాయో మ్మ్ మ్మ్ అట్లాన్ ముగ్గులు నోట్స్ నోట్స్ లో పెట్టినాయి వేరే వాళ్ళు డో తీసుకొని పోయి పిల్లలు మళ్ళీ ఈలా వేరే వాళ్ళు తీసుక్పోయి అట్లా అని
నిమ్మవల్ బన కుదు్రి నాయ
స మా మా అన్నీ కుదన అయిపోయి నేను ఇప్పుడు వలిగ వెళ్ళకు ను
నాకకి కుదురసారి నిగలో ఈ రరోజు కూడా ఏం పెద్దగా కుదరలా
నువ్వు ఎలా ప్రిపేర్ జేసినవ్ ఈరోజు
మామూలుగానే చేస్తాను అంటే రవ్వ ఇది పిండి కొం ఓ అనుకేపింది
ఏ పిండి అహ ఏం అహ నీ కె పిండి అనుకె చెప్పు
ఇదే పూర్ణము
పున్నము అహ నువ్వు ఏ విధంగా ట ట్రై జేష్ణవ్ జెప్పు
ఒక ఒక విజిలో పెట్టినానా ఒలికె బ్యాల్లో కుక్కర్లో పెట్టేసేసి మామూలు ఇగా బెలం ఏసి మిక్సీకెసేసిన కానీ చిబిడునా
తప్పు ఆహా అట్ట చెయొద్దు
అ
ఆహా అట్లా జేస్తే అట్లానే అవుతది
అయ్యో మరి ఎట్లా
నేను అట్లా జేయను నేను ఎట్లా జెస్తానంటే దాల్ ఉడుక్ బెడతాను
అ
బేలుడకబెట్టి వడేస్తాను ఇంగ బ బొక్కలగైనా దసేస్తా
ఓ అది మీరు
ఆ వ్యస్తనా వేసి అవి వేసి నీళ్ళంతా ఒడిచిపోయలా ఒడిచినాక అది అట్లా ఉ గోధుమ్ పనికి బాగా మెత్తగా
అవ్ అవును మైదా నేనేస్తా మీరు గోదుం పిండి ఏస్తారా
నేన్ వి అ నేను మా కాడ ఉంటే పేని రవ్వ ఏదింటే అది కా మనకు ప్చ్ అందుబాటులో ఏదుంటే అది వేడమే అంతే
ఆ
ఉ అట్లే ఏం నాక్ మైదా ఒటె మైదా ఉన్ని ఒకటే గోధుం పిండి ఉన్నా ఒకటె ఏదున్నా ఒకటే
అయా
ఏదనా అడ్జస్ట్ చేస్కోంటా అది మన విషయం ఆ అట్లా ఆ అది బెల్లము అట్లా రొండు కలిపి మిక్సీ వట్టకూడదు పిన్నీ తప్ప ఆహా ఎ ఎట్లా అంటే బెల్ము మె మెత్తగా దం చి ఒక ట్టలో వేసి ఎంత మనం టీ గ్లాసులో సగం వా టీ గ్లాసులో ఒక సుగం వాటర్ వేసి ఆ సోవిందపట టిలా బెల్లం
హా
పెట్టి అది కరుగుతూ ఉంటుంది కరిగే లోపల ఇది బల్ ఇది చిన్నగా బళ్ల్ళు క్సి కొట్టేసి ఈ పి దసవే దాంట్లో వెసి అలా బెల్లంలో ఆ బెల్లంలో దాంట వేసి చేసి శనగపపాప్ప అంత మిక్సీ కొట్టి అప్పుడు బాగా ఇది గంట తీసుకొని కలిపినాం అనుకో అదేమైతు మనకు ఎలా గట్టి ఎలా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మెత్తగా గట్టిగా అయిపోతు గట్టిగ అయిపోతుంది తర్వాత దాంట్లో కొబ్బర యాలగలు అన్నీ వేసేసి తర్వాత పక్కన ఉమ్ ఎలా కావాలంటే అవిచ్చ ఎట్లా చేసుకోవచ్చు మనం అదే మనం చెప్పినట్టుండదు మనం చెప్పినండడుదినాల అంతే దర్సాఅల్
అచ్చడుతు రాంగ్ ఉమ్ చెప్పు హా బట్టలు తీసుకొచ్చిందని చెప్పు చెప్పమా
నేనైతే అలాగనే చేసినాను
హు